హలో
నమస్తే మేడం.
నమస్తే మేడం.
బావున్నారా?
బాగున్నా అండి, మీరు బాగున్నారా మేడం?
ఆ బాగున్నాం మేడం.
ఉమ్ అయిపోయింది మేడం. మీ వర్క్ అయిపోయిందా? ఏం చేయలేదు అంతా ఇప్పడ వరకు కంప్లీట్, ఆ ఇంకా లేదు తాగాలి.
ఇంకా ఏంటి మేడం సంగతులు.
చెప్పాలి మీరు. పిల్లలు ఏం చేస్తున్నారు?
ఉన్నారు మేడం, ఇంట్లోనే ఉన్నారు. ప్రజెంట్ అయితే కొంచెం మళ్ళీ ప్రేయరుకెళ్తారు.
ఉమ్
ఆ
ఇంకా ఏంటి చెప్పాలి.
ఇంకా మీకేమైనా వంటలు వచ్చా మేడం?
ఉమ్ వచ్చండి వచ్చు. ఇంకా ఏం వంటలు అచ్చు? చేస్తాను. కొంచం గట్టిగా మాట్లాడండి మేడం ఏమి ఎగ్ ఫ్రై చేస్తాను. కో ఫ్రూట్స్ చేస్తాను.
మేడం?
కేక్ కే అరిటాకుంటుంది కదా, ఆ థ్యాక్యూట్స్ అటువంటి ఆ ప్యాన్ కేక్స్ అంటారు కదా కేక్స్ కేక్స్ చేస్తాను స్వీట్స్ చేస్తాను
ఆ కేక్ ఎలా తయారు చేస్తారు మేడం మీరు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఏమేమి వేస్తారు చెప్ తార క్లియర్ గా
మ్ చెప్తాను మేడం కొద్దిగా బొంబాయ్ రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ సుజీ రవ్వ మనకు కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి ఒక బౌల్ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి దానికి అదే మనం ఎంత తీసుకుంటామో దాంట్లో ఒక ఒక కప్పు సుజీరవ్వకి హాఫ్ కప్పు తీసుకోవాలి మేడం హఫ్ కప్పు షుగర్
షుగర్ తీసుకోవాలి
తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో
ఆ
మిక్సీలో గ్రైండ్ చేసుకొని షుగర్ పౌడర్ పక్కన పెట్టుకోవాలి అలాగే మనము సుజి రవ్వ తీసుకున్నాం కదా అది కూడా తీసుకొని మనకు ఒక పెద్ద మిక్సీ ఇది ఉంది కదా దాంట్లో వేసుకోవాలి
మిక్సీ జార్లో వేసుకోవాలా
మిక్సీ జార్ లో వేసుకొని ఆ షు షుగర్ పౌడర్ సుజీరవ్వ ఒక టూ ఎగ్స్ తీసుకోవాలి అందులోనే వేసుకోవాలి మనం సు జీరవ్వ తీసుకున్న ఆ బా ఆ కప్పుతోనే ఒక కప్పు ఆయిల్ కూడా తీసుకోవాలి
ఆయిల్ కప్పు వేయలా ఆ
మనం తీసుకున్న సుజీరవ్వ ఆ క ప్పుతోనే ఒక కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి
అ
వేసుకున్న తర్వాత మన దగ్గర వెన్నలయెసెన్స్ ఉంటే ఒక టు స్పూన్ ఒక టూ డ్రాప్స్ వెన్నలయెసెన్స్ వేసుకోవాలి లేకపోతే ఇలాచి ఉంటుంది అవి ఒక రెండు వేసుకున్నా సరిపోతుంది వెన్నలయెసెన్స్ వెన్నలయెసెన్స్ వెెన్నెల ఐస్ కాదు వెన్నలయెసెన్స్ బాక్స్
ఆ
అది వేసుకోవాలి అది వేస్ కున్న తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి
ఉప్పు కూడా అందులో యాడ్ చేయాలా
అలాగే మనకి బ్రేకింగ్ పౌడర్ అని వస్తుంది అదొక హాఫ్ స్పూన్ వేసుకో
బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేయాలా
ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మేడం
ఎగ్స్ తర్వాత షుగరు తర్వాత సూజీరవ్వ ఇలాచి
సూజీ రవ్వ, ఇలాచి, ఆ వెన్నెలయెస్ ఆ వెన్నలయెసెన్స్ కాదు ఎగ్స్ ఇలాచి షుగరు సూజీ రవ్వ, ఆయిల్, ఎగ్ పౌడర్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకుని మన దగ్గర కేక్ బోన్ ఉంటే పర్లేదు
ఆ
లేకపోతే ఆ కేక్ బోన్ ఆకారంలోనే ఏదో ఒక స్టీల్ది కానీ లేకపోతే ఏదైనా సిల్వర్ బాయ ఉంటే దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ గిన్నెటంతా అప్లై చేసుకోవాలి చూసుకున్న తర్వాత మైదా పిండి ఆ కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే బట్టర్ కానీ రెండిటిలో ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని మన దగ్గర ఆయిల్ పేపర్ ఉంటే పర్లేదు ఆయిల్ పేపర్ లేకపోతే మనది వంట చేసుకునే గోదమ్మ పిండి వెళ్తది కదా
ఆ
అది మనం ఆ గిన్నెకి లోపలంతా అప్లై చేయాలి ఒక పౌడర్ లా అంతా స్ప్రీ చేసేయాలి స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ కేక్ బ్యాటర్ అదంతా దాంట్లో వేసేయాలి
హా
దాంట్లో వేసేసిన తర్వాత మన దగ్గర టూటీ ఫ్రూటీ లేదా ఏమన్నా కాజు దం ఇటువంటివి ఉన్నపుడే దాని పైన వేసుకోవచ్చు గార్నిష్
గార్నిష్ కోసం ఆ బావుల్ కి వచ్చేసి బటర్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకొని ఈ మొత్తం మిక్స్ చేసిన అది మొత్తం కలపాలి
ఆ ఆమిశ్రమాలంతా దాంట్లో వేసేయాలి దాంట్లో వేసేసిన తర్వాత పై నుంచి ఆ కేక్ బ్యాటరీ లో టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే కాజు బాదం ఇలాంటివి ఏదైనా సరే ఫ్రూట్స్
హుమ్
పైన గార్నిష్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగే ఆ లేక్ కపోతే అలాగైనా ప్లేన్గాయినా పెట్టేసేవచ్చు మనము టూ త్రీ టైమ్స్ ఏముందంటే ఆ బాండ్ ని ట్యాప్ చేయాలి కింద కొట్టాలి
అ
బెండ మీద అదే ఎందుకంటే దా బా బన్స్ అవే ఏమంటారు బెలూన్స్ లాగా ఉబ్బ వస్తుంది కదా ఆ బ్యాటరీ అనేది అదే బ్రేకింగ్ పౌడర్ వేసాను కదా దాని గుండా టూ, త్రీ టైమ్స్ గిన్నె మనము ట్యాప్ చేస్తే అదంతా సెట్ అయిపో తుంది లోపల ఆ తరువాత ఏముందంటే మనము ఒక మందపాటి ఇక్కడే ఏదైనా ఏదైనా జాబ్ చేసుకుంటు ఉంటుంది కదా పెద్దది
ఆ
అది నాస్టిక్ కడే ఉంటుంది ఇక్కడ అటు ఉంటిదైనా పర్లేదు అది మనము మనము గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ చేసిన తర్వాత దాని మీద పెట్టాలి పెట్టి ఇసుక దొరుకుతుంది కదా మనకి సన్నటి ఇసుక కానీ లేకపోతే సాల్ట్ ఉంటుంది కదా
ఆ
ఆ స్వార్థ కానీ మనం ఒక ఇంచు మందంతో ఆ కడాయన్ లో అంతా చల్లుకోవాలి
మ్మ్
వేయించు మన వేలించు మందం తో ఆ ఉప్పు మనం ఆ కడాయిలో పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మన స్టాండ్ ఉంటుంది కదా మనము డబ్బు రైస్ పెట్టుకునే స్టాండ్ ఆ స్టాండ్ ఆ కడాయి లో పెట్టేసి మనం మ్మ్ ఈ మిశ్రమణం కలిపిన ఇ అది ఆ బాక్స్ కూడా దాని మీద పెట్టేయాలి గ్యాస్ ఆన్ చేసి స్లో మీడియం లో పెట్టాలి
ఆ
స్లో మీడియం ఇది పెట్టేయాలి ఇది పెట్టేసి తర్వాత మనకు కొంచెం కూడా గ్యాప్ రా కుండ ఆ కడాయి మీద మూత వేసేయాలి మూత వేసేసిన తరువా త టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో లో లో మీడియం లోనే అదే ఉడుకుతాది టెన్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ లో లో నీ అది అలా ఇది అలాగే ఉడుకుతూ ఉంటుంది తర్వాత మనం ఒకసారి మన దగ్గర చాక్ ఉంటుంది కదా ఆ చాక్ తో మధ్యలో మనం మన చేత్తో పట్ కొని ముచ్చినట్టు చేస్తే దానికి మెత్తగా తగలకుంటే ప లేదు
ఆ
లేకపోతే కొంచెం తగిలినట్టు అనిపిస్తే మనం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లేద టోటి మినిట్స్ మళ్ళీ అలాగే లో మీడియం ఆ వేడి చేయాలి కానీ అది కొంచెం కూడా బయటికి రాకుండా దానికి కొంచెం కూడా బయటికి రాకుండా అది మూసి పెట్టేయాలే దానిమీద
ఆ
లాగే వేడి చేసిన తర్వాత ఆఫ్ ఫిఫ్టీన్ తో ట్వంటీ మినిట్స్ తరువాత ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేసిన తరువాత అది చాలా వేడిగా ఉంటుంది ఆ బాక్స్ అనేది పక్కన తీసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలి
ఉహు
అలాగే వదిలేసిన తర్వాత అది సరిపోతుంది అది చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా ఒక బాయిల్ లాంటిది తీసుకోని ఒక ప్లేట్ తీసుకొని దాని మీద రివర్స్ రివర్సు లో వేసేయాలి రివర్స్ లో వేసేసి ట్యాప్ చేస్తే పూర్తిగా క్లీన్ గా వచ్చేస్తుంది
ట్రైన్ సౌండ్ ఓకే ఓకే మేడం మళ్ళీ మేము మనం ఏమనా కేక్ తగలకుండా బటర్ గానీ ఆయిల్ కానీ అప్లై చే
ఇట్లా అప్లై చేసుకోవచ్చు లేపోతే ఎట్లాగేనా చేయొచ్చు లేకపోతే చాక్లెట్ క్రీమ్ కానీ ఏవైనా మనం దాని మీద అప్లై చేసుకోవచ్చు ఏవైనా మనం సాసులు అప్లై చేసుకోవచ్చా సాస్ వేసుకోవచ్చు చాక్లేట్ క్రీమ్ వేసుకోవచ్చు ప్రతిదీ ఏదైనా వేసుకోవచ్చు
ఓకే మేడం ఓకే మేడం వర్క్ ఉంది నాకు ఉంటాను
సరే మేడం ధన్యవాదాలు ఓ థాంక్యూ ఆ సరే